చెప్పండి
చెప్పాలండి టాపిక్ వచ్చేసీ సెట్టేగదండి
ఇయాల టాపిక్ వచ్చేసి ఆ ఏం చెప్పుకున్నామండి ఈరోజు టాపిక్
లేదో చెప్పండి అందరు బయటికి వస్తున్నారండి ఈరోజు టెన్త్ ఎగ్జామ్స్ గదా
అవును గదా ఓకే బైక్ డ్రైవింగ్ డ్రైవింగ్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా డైవింగ్స్ గురించి టాపిక్ మా
ఓకే ఓకే వే ఇక టాపిక్ జామయిందండి జేసపు అన్ని స్కూల్ పిల్లలు
అర్ర అవునా మీకే డ్రైవింగ్ అంటే ఇష్టం అండి కార్ డ్రైవింగా లేకపోతే బైకా స్కూటీ అవునా బైక్స్ లలో ఏమి నచ్చదా అండి బైక్ ఫేవరెట్ మీకు
బైక్సా
అ
ఆ ఇష్టమండి బైక్ పైన దిరగడం అంటె గూడా నాకు చాలా ఇష్టం
ఫేవరెట్ ఏం బైకా అండి
నా ఫేవరెట్ వచ్చేసి ఫస్ట్ లా అయితే అది డ్యూ కండి డ్యూకుంటుండే
ఆహ నాకు పల్సర్ అంటే ఇష్టం అండి డెస్టి పల్సర్ రెండు
డిఎస్ స్కూటీ అంటే చాలా ఇష్టమండి ఇంకా ఆరెక్సన్ అంటే పిచ్చి ఇష్టమండి
ఎందుకొడతన్నారు అండి అట్ల మీ అన్నయ్యకు చెప్పొచ్చు కదా
ఇయ్యో నేన్ మెల్లగనే జెప్తున్నా అండి ఏమో
నాగ్గుడ చాలా ఇష్టం అండి నాకు కేటీఎం బైక్సంటే నాకు బుల్లెట్ అంటే ఇంకా ఇంకా ఇష్టంమండి పల్సర్ గుడా ఇష్ ష్టం ఈ మూడు నా ఫేవరెట్ అండి బండిలో నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోలని చా ఎప్పడి నుంచో కలా నాకాల్ బండే రాదు సైకిలు కారేమో ఆ
కా అండి మరి
ఎంటి మేడం
చొప్పండి అండి ఇంకా ఏంటి విశేషాలు
చొప్పాలండి మీరు ఇంకా మీకు ఎప్పుడన్న ట్రాక్టర్ నడిపిర్రా అండి
ట్రాక్టర్ నేనెందుకు న
పంట పొలం అంటే లేదండి ఆ ఫిదా మూవీల నడుస్తది ఒకసారి
వరు ఓకే నా హై
అట్ల నడపాలని ఇష్టమండి ఊళ్లో ట్రాక్టర్ నడిపే అమ్మాయిలు రేరుగా ఉంటారు కదా అ ట్రాక్టర్ నడపాలని కోరిక
ఆ నడపాలండి ఒకసా రి సైడ్ కల్లి కూడానే ఎంత మంది పోతారో బైక్స్ ట్రాఫిక్ జాము హ్మ్ చూస్తే షాక్ అయితారు నేన్ టెంత్ ఎగ్జా చెప్పండి గ్జామ్ రాసినప్పుడు అంత మంది కనిపియ్యలే ఇప్పుడుకి ఇంతమంది ఏందండి అని చూస్తున్నా
చూస్తే పెద్ద పెద్ద మందున్నారు అండి మొ
ఆ ఏమా మా తమ్ముని ఎట్లాగనబట్టాలో ఏమో
నాక్కూడా అదే అర్థంమయిత లేదు మా బామ్మర్ది కూడా ఉంటాడు టెన్త్ ఎగ్జామ్సే
నేను అదే యూస్తి ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎట్లా అండి కనవెట్టేది ట్రాఫిక్ జామై
చెప్పండి ఆ
ట్రాఫిక్ జామ్ అయ్యింది యూసిరా అండి బస్సు
అర్థం కాల అండి
బస్సులన్నీ ట్రాఫిక్ అయినాయండి ఇక్కడ హుమ్
ఇక్కడా ట్రాఫిక్ ఉన్నిందండి
అవునండి టెన్త్ ఎగ్జామ్స్ కదా అట్టనే ఉంటరండి
ట్రాఫిక్ బండి దింగ్ పొల్యూషన్ ఉంటది చాన వరకి బండి మీద ఉన్నదంతా అవున నన్నేవరన్న చూస్తే ఈ అమ్మాయి ఏంది ఫోన్ మాట్లాడు కుంటు ఆ ఎందుక అనిపిస్తుందా చూస్తుంటే
రండి
నన్నీ
అందరు బైక్స్ పైనా బైక్ ఇప్పుడు అన్ని స్కూల్స్ బస్సుల గూడ
అవును కదా అండి మీకు బస్ ఇష్టమా అండి బస్ లో ట్రావెల్ చేయడం ఇష్టమా అండి మీకు
ఇష్టం లేదండి నా వామ్ టింగ్స్ అయిత
అయ్యో అవునా అండి నా గుడా అంతే మేమూ నండి బస్కి వెళ్ళాలంటే నచ్చదు ఫస్టఫాల్
నా కార్లు అంటే పిచ్చి ఇస్ట మండి కార్ లేదు మాక్
కార్ స్మెల్ కూడా పడదండి నాకు కార్ కూడా అంతగా పెద్దగా పడదు
హుమ్
ఒక్కొక్కరు ఒక బండి పైన ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వెళ్తు రండి
ఆ అదే మాట ఇంకా అండి ముగ్గురు నలుగురు కూసుంటరు ఒకదాని పైన
అవునా అండి
కస్టమరా అండి
ఏ లేదండి ఎవరు అబ్బాయి
ఏగానా కన్నా జన్నారు ట్టాయి ఉంది రాి పోయింద ఇలే శివాజీగా మీ రండి చెప్పాలండి
కొడతాలండి మీదే ఇంకా ఇంకా ఏది క్యాప్టర్ ఎలా క్యాప్టర్ ఇట్లా ఎలా ఒక్రైన్ ఎళ్ళ క్యాప్టర్ ఏమన్నా నడిపిరా అండి మీరు
లేదండి మీరు నడిపారా
ఆ లేదు లేదు లేదు లేదండి నేను ఎప్పుడు నడపలేతే అడుగుతున్నాను మిమ్మల్ని న ఫర లేద అని
లేదండి నాగపలల్ ఎయిర్పోర్ట్లా పోవాలని ఉంటందండికపోతే వీలు లేదు కాై చాల కోాలి బాగా ఇంకా అండి
చెప్పాలండి మీరే ఇంకా ఏంటి విశేషాలు
ఇప్పుడు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కిచ్చి బంద ఉంటారండి
ం పొచ్చడం అంది మధ్యాహ్నం ఇక స్కూల్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మందే ఉంటారుండి ఇంత జినాల నేను ఇప్పుడే చస్తున్నా ఇక్కడ మా స్కూల్ దగ్గర
నేను కూడా అండి నేనైతే షాక్ అయితున్న నేను
ఆ బామ్మర్ది ఇక్కడనే అండి ఒకక్కడే మంది వస్త రావట్లే ఇంత మంది జనాలలా అసలు గుర్తుపట్టలేకపోతున్నా
అదే నేను కూడా చూస్తున్నాండి
అ కనిపి అట్లే ఎక్కడ మడవు ఏమో అండి ఇంత గుంపులో నాకేం కనిపయట్లేదు నాకు ముందే హెడ్డేకు సైటు
మళ్ళీ వస్తాడో రాడు మరి అట్లకెళ్ళి పోతాడుో
ఆ అంటున్నా అ సైడ ఒక గల్లి ఉందన్నమారి అట్లకేలా పోయింది కావచ్చు
నవ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్త లేకపోతే నిమ్ మలంగా బయల్లే ఇర్తుర రేమ
ఆ
అయిపో గ్యాస్ సిలిండర్ చూడ ప్రచ్చ
మేడం
ఇంకా అండి ట్రావెల్స్ కి
చెప్పాలండి మీరే ఇంకా ట్రావెల్స్ ఇలా ఏంటి అని
ఆటో లోడ్ అయి ఇప్పుడు మస్తు రన్ అయితాయిడి అవునండి బస్సులు అన్ని జామైనాయి
కదా ఫుల్లు ట్రాఫిక్ ఉంది
ఆండ
సిప్పాలయా
ఇంకాే
కార్ లో ఎట్లా ఎలాంటి వాళ్ళతో డ్రైవ్ చేయాలనిపిస్తంది రడి మీకు
కార్లో నా కార్లా పోవాలి అంటే ఎక్కువ ఎవ్వరు ఉండదు నేను నా ఫ్రెండ్ పోవాల అనుకుంటు నా కాట్లా మీరేండి బైక్ పైన
బైక్ పయిన కూడారు అంతేనండి మనకు తెలిసిన వాళ్కి మనకు వెళ్తే చాలు
ఇదేదో పెద్ద వెహికిలే మాట్లాడుకుటురు
ఇందాకనైతే ఒక బండి పైన ఫైవ మెంబర్స్ పొయిరండి గోరం పరిస్థితి అదైతే ఎక్కడైన ఏమన అయితే ట్లా అండి అసలు ఈ మధ్య పొల్యూషన్ గుడా చాని ఎక్కువ అయితుంది బండిలా ఎల్ళ లేదండి మధ్యాహ్నం ఉండదు కాపోతే మార్నింగ్స్ ఎగ్జామ్స్ అయితున్నయ్ కావట్టి స్కూల్ వాళ్ళై కీ ఆఫ్టర్నూన్ స్కూల్ బెట్టిరు
ఒ
ఇంకా
చెప్పాలె
చెప్పాలండి మీరే ఇంకేంటి విశ్
ఆ అవునండి
ఇంకా అండి
నేను ఒకసారి బస్సు నడుపుదామని ట్రై చేసినా అండి బస్సు సర్ నడిపాను నడుపుతే అది ఒకసారి గుద్దుకుంది అవునండీ అందులో దినాలు గూడ ఉండే నేను ఒకసర్ ట్రై జేద్దామా అన్న ఆల్ట్రిస్ల ఏస్ ఉండే నేను ఒకసా ట్రై ఏద్దామని ట్రై చేస్తే అది ఎక్కడ్నో గుద్దుకుంది బండి
అయ్యో దెబ్బల్ ఏనన్న దాకినయానె
బస్ లో ఉన్న వాళ్ళకి ఎందు తాతాయండి బస్సు బయటునోళ్ళక్ తాక్తయ్
ఆ
ఒకసారి సైకిల్ గూడా తొక్కానండి కాకపోతే ఏమైందంటే అసలు కుదరనే కుదరదు సైకిల్ తొకుతే పడ్డా పెద్ద బొడుసొచ్చింది సైకిల్ దొక్కుతే అవునండి పెద్ద బొడుసొ మా అమ్మ ఒచ్ కొట్టింది నన్ను ఎద్దుక్ సైకిల్ అప్పనుంచి సైకిల్ నడపలే అండి ఇంతవరకి అందుకని స్కూటీ నేర్చుకొని కూడా భయమే నా ఫస్ట్
ఊహు
వస్తే మాట్లాడుదాం అనుకుట్టే ఒస్సలేడు
బండి పైన వోసడేమో నండి బండి పైన ఇట్లా వాళ్ళ ఫాదర్ ఏమన్నా ఒస్
వాళ్ళ ఫాదర్ రానన్నాడండి
మరి ఎట్ల ఎల్తడూ ఎవరన్ ఫ్రెండ్స్ గిట్లా ఉన్నారా అండి మరి
అ ఫ్రండ్స్ ఉన్నారు ఇద్దరూ ఇగ ఇద్దర్తోన్ అట్ల గల్లిలకెన్ ల్లి వోవచ్చు అడ
అవునా అండి కావచ్చు మరి అట్లనే పోవచ్చు మరి ఇపుడు ఫ్రెండ్స్ తోటి ఉంటే చాలనుకుంటారు కదా అండి అదే
అవునండి ఫ్రెండ్స్ తోనుంటే బైక్స్ ఉంటయ్ అన్ని ట్రావెల్స్
ఆ ఏ ఫాదర్ తోటి ఏం పోతారండి నడ్సేం బోతరు ఇక వాళ్ళతోనే వోతడు
అవునా అండి
ఇంకా అండి ఏం బండి అంటే ఇష్టం మీకు చెప్పారు గదా, సైకిల్స్ నచ్చవా అండి సైకిల్ డ్రైవ్. నేడం ఇప్పు
ఆ ఇస్థం అండి సైకిల్ అటిటు వోతా
ట్రైన్లో ట్రావెల్ చేయడం ఇష్టమా అండి మీకు ట్రైన్లో
హో ఓకే అండి సమాప్తం